గ్ సార్ ఎలా ఉన్నారు.
బాగున్నాను.
స్నాక్స్ ఏమి తీసుకున్నారు ఈవినింగ్ అయిందిగా
మురుకులు తీసుకొని
అ సరే ఆ ఆ ఓకే సార్ ఇంకా సార్ ఏంటి విశేషాలు మీకు ఏ ఆటాలంటే ఎక్కువ ఇష్టం సార్
నాకు ఔట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఆడడం చాలా ఇష్టం.
సార్ క్రికెట్ చూస్తారా మీరు క్రికెట్
ఫుల్లుగా చూస్తాను.
ప్లేయర్ అంటే అంతే ఇష్టం సార్ మీకు
నాకు పాతకాలంలో అంటే సచిన్ ధోని ఇప్ ఇప్పుడైతే అందరూ కుర్రోళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి అందరు నాకు ఇష్
ఇందులో ఈ అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతుండు సార్ మొన్నా మొన్నా టీ ట్వంటీ వరల్డ్ కప్లో సంజీవ్ కూడా చాలా బాగా అంటె చాలా బాగా ఆడాడు సార్
వాళ్ళే అసలు బాగా ఆడిందే వాళ్ళు వాళ్ళు ఆడకపోతే ఫైనల్కు చేరకపోయేది. వాళ్ళే బాగా ఆడి ఫైనల్ ల్ వరకు తీసుకెళ్ళి రే వాళ్ళు కప్పు కూడా తెచ్చి పెట్టిందే వాళ్ళు లాస్ట్కు ముగ్గురు నలుగురు బాగానే ఆడిండు శామ్సంగ్ అభిషేక్ ఆ ఇంకెవరు ఇంకెవరు ఉన్నారు అర్దం కాల
దుబే శివన్ దుబే శివన్ దూబే సర శివన్ దుబే గూడ శివన్ దూబే కూడా మంచి నాకు ఆడాడు. లాస్ట్ ఆ లాస్ట్ లాస్ట్ లో చివర్ లో మళ్ళీ బుమ్రా బుమ్రా బౌలింగ్ గుడా చాలా అంటే చాలా హెల్ప్ చేసి చూస ఫోర్ వికెట్ తీసేషాడు లాస్ట్ ట్లో
అవును వాళ్ళను బయపెట్ చిందే ఆ అతని ఆట బౌలింగ్ తోని అందరిని కూర్చోబెట్టి న్యూజిలాండోల్లు చతికిల్లబడ్డార్ ఫైనల్ లో ఆడాల్సిన తీరు ఆడలేదు ఆళ్ళు
ఆ సంజు సమ్సన్ ఇస్ ద బెస్ట్ నాకె సంజు శామ్సన్ కూడా ఒక పక్క వికెట్లు పడ్డాయని తన నాక్ ఇస్ ద బెస్ట్ నాక్ ఆ వీళ్లందరూ ఏవి విధంగా ఆడిన గాని ఆయన క్వార్టర్ ఫైనల్లో కానివ్వండి సెమీ ఫైనల్లో కానివ్వండి ఫైనల్లో గానివ్వండి ఒక ఎటువంటి ఆ మూడు ఫార్మట్ లో గుడా ది బెస్ట్ నాక్ అసలు సంజయ్ శాంత్ అనేటోడు ఇత ఇగా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన
ఆ హీరో ఈ ఈ ఈ టీ ట్వంటీ లో అసలైన ప్లేయర్ హీరో
ఆ అందుకోసం అ ప్లేయర ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసింది ఇ చాలా బాగా ఆడే ఇంకా కబడ్డీ కబడ్డీ లాంటిది ఏమైనా ఆట చూస్తరా ఆ హాకీ ఇవన్నీ వా ఆ సార్ మీరు
ఆ ఇప్పుడు ఆడను గాని నా స్టూడెంట్ లైఫ్ లో అయితే ఆడాను
ఆ మేము గుడా అప్పుడు కబడ్డీ స్కూల్లో కబడ్డీ ఆడేవాళ్ళం ఎక్కువ శాతంగా మా హెచ్ఎమ్ మాకు స్కూల్గాడంత దూరాన అంటే మా గ్రౌండ్ లేకుండే కాకపోతే ఏంటంటే మాకు దగ్గర ఒక చిన్న వాగుండే సార్
హుమ్
అక్కడికి మ అందరిని అంటే వన్ టైమ్ స్కూల్ చేసి ఆ మూడు మూడు గంట ఇంట్లకు అందరినీ అక్కడికి ఉస్క అంటే ఉస్క ఉండే అక్కడికి తీసుకెళ్ళేవాడు
సో అక్కడ తీసుకెళ్ళి మంచిగా ఆడించేదేమో.
ఒక రోజు కబడ్డీ అంటే దాని పక్కకుగితంత కాస్త అంత చేన్ ఉంటది కదా. చేను అప్పుడు ఈ టైంలో కొంచెం ఇది ఉండేది కదా. మా అంటే పంట దానీ ఏం లేకుంటే అందులో క్రికెట్ ఆడేవాల్లాం. సార్ల అందరుూ ఒక వైపోస్ట్ స్టూడెంట్లు అందరుూ ఒక వైపు ఉండి. క్రికెట్ ఆడేవాడు ఒక స్ ఒక రోజు పతంగులు ఎగిరించేవాడు. బాగా మా ఆటలు మా హెచ్. ఎం మా మా వైపు ఉన్నప్పుడు హెచ్. ఎం జె బాగా మంచిగా ఆటలు ఆడించేవాడు.
అవును టీచర్ అంటే పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేసి ప్రోత్సహించే ఆటల్లో, పాటల్లో, చదువులో ముందుకు సాగేలా చేయడమే టీచర్ పని టీచర్ ఆశీసులతోనే అందరు ఎదుగుతారు
ఆ చదువులో ఎంత స్టిక్ ఉండేనో పిల్లల్ని ఆట పాటల ముందుకు తీసుకెళ్లడంలో గుడా మా సార్ ఈస్ ద బెస్ట్ హెచ్ఎమ్ ది బెస్ట్ హెచ్ఎమ్ అంటే ది బెస్ట్ హెచ్ఎమ్
ఆహ్
ఆ సార్ ఒక లెవెన్ మందిని ఆ ఒక వైఫ్ చేసి బెస్ట్ అంటే ఎవలైతే బెస్ట్ అనుకునే వాళ్ళనో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అందరికీ. అంటే ప్రాక్టీస్ చేయించేవాడు బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, బాగా మాస్ మంచిగా అడిపించేవాడు.
సో అలా ఒక నెల ఎన్ని సార్ల ఆడింది. ఏది
నెలకు ఒక ఓ ఒక్ ఒక వారం తీసుకున్నా సార్ క్రీడలకు ఒక వారం. నెలలో ఒక వారం ఒక టైం ఒక వన్ ఒక టైం స్కూ లో ఒక వారం క్రీడలు ఆడాలి. ప్రతి నెలలో
ఉహ్మ్
వారంలో ఏడ్రోజులు ఏడు ఆటలు
ఓకే ఈ క్రికెటే కాకుండా ఇంకేం ఆటలు ప్రోత్సహించారు.
క్రికెట్ అయితే నెంబర్ టూ కబడ్డీ.
మీరి మీరు ఆడిన, ఆటలు ఎన్నిసార్లు గెలిచారు. ఒక
ఉహ్మ్ మే ఎక్కువ శాతంగా టీచర్స్ తో ఆడుత్ తే ఇప్పుడు వాళ్ళు సీనియర్ కదా సార్. వాళ్ళకు వచ్చిినంతా మాకుఖచ్చి ఉండేది కాదు కదా.
అలాంటి పిల్లలు, పిల్లలతో ఆడించినప్పుడు. మీరు ఏదో ఒక టీం లో కెప్టెన్ గానో మామూలుగా.
ప్లే ప్లేయర్ ప్లేయర్గా ప్లేయర్గాడ ఆడాం సార్. నాకు బౌలింగ్ అంటే ఇష్టం. ఒక రెండు సార్లు మటుకే గెలిసింది సార్.
మీకేమనిపించింది.
ఇ ఇంకా సాల్ ఒక ఆయనతో పొగిడిచ్చుకుంటే. అది వేరే ఉంటద్ సార్ ఇప్పుడు మనకు మనని ఉచ్ తి ఆహ్ బహుమతి కంటే ఎక్కువనే సార్. ఒక గురువుతోట్ టి మనం పౌడిచ్చుకుంటా ఉంటే. మనం చేసిన దానికి ప్రోత్సాహానికి. ఆయన పొగుడితే అదిక వేరే లెవెల్ సార్ ఆ భీమునికి వెయ్యేనువుల బలం వచ్చినట్టు మనకు అంత బలం వచ్చేస్తుంది ఎందుకంటే గురువు గురువు సార్ ఆయన పొగిడింది ఆయన పోగడమే పెద్ద గొప్ప ఆయన దృష్టిలో పడమే మనకు పెద్ద గొప్ప
ఓకే అంటే మీ పాఠశాల వయసులో రకరకాల ఆటలు ఆడి
ఆ ఆ ఎంజ అవును సార్ బాగా చూసుకునేవాడు చాలా అలాంటే ఒక సంత కొడుకులో చూసుకునేవాడు సారు
ఓకే అయితే చాలా సంతోషం ఆటలా గురించి చెప్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ స్థాయిలో ఏం ఆడ్ టారు
సార్ ఇక అంత అదృష్టం లేదు సార్ కాస్త అంత కాలే కాలేజీకి వచ్చేసరికి ఇక చెప్పచ్చు చెప్పకూడదు కానీ కాస్త అంత కాలేజీలో మాత్రం డీలో పడిపోయాను సార్
ఆ ఎందుకంటే మన మనల్ని మించిన వారు ఉండవచ్చు
ఆ లేదు సార్ ఇన్ ఇంట్రెస్ట్ అన్నది ఏం లేదు కానీ కాస్త అంత ఇంట్లో ఇబ్బందుల వల్ల కాలేజీకి చాలా తక్కువ వెళ్ళాం
ఆ
ఇంట్లో కాస్త అంత అయిత ఉంటాయి కదా వగైర ప్రాబ్లమ్స్ వల్ల
ఆ
ఇక కాలేజ్ కి చాలా తక్కువ వెళ్ళాం కాలేజీలో అంతా పెద్దగా ఎంకరేజ్ చేసేవాళ్ళు లే ప్రైవేటు ప్రైవేట్ కాలేజ్ కదా వాళ్ళ ఏందంటె స్టడీ కే ఎక్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తామంటారు ఈ ఆటలకు కాకుండా
ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆటలు ఆడుతున్నార కంట్
అప్పుడు ఆడతాం సార్ వేసవి కాలం వచ్చింది అనింటే మా సైడు క్రికెట్ ఎక్కువ నడుస్తుంది పొలయన్లం పొలయన్లం అందరం కలిసి సాయంత్రం పూట పొద్దున ఎండ ఆడుతాం సార్ అప్పుడప్పుడు వారానికి రెండు రోజులు ఆడుతాం
మ్మ్
రంలో నాలుగు రోజులు వర్క్ చేసుకున్నా కాని రెండు రోజులు సాయంత్రం త్రీ టైమ్కి మొదలుపెట్టి ఏడు గంటలకి ఇంటికి వచ్చేస్తాం
ఉ రెండు రకాలు ఉంటాయి అవుట్ డోర్ గేమ్స్ అని ఇండోర్ గేమ్స్ అని ఇండోర్ గేమ్స్ అంటే ఏవి అవు డోర్ గేమ్స్ అం ఏవి కొన్ని చెబుతారా అవి మరి ఇవి
ఇ అంత పెద్ద ఐడియా లేదు సార్ నాకు
నేన్ చెప్తాను చూడండి ఇండోర్ గేమ్స్ అంటే ఆ ఒక ఉన్న చోట వచ్చి ఒక ఒక చోట కూర్చొని స్థిరంగా బిల్డింగ్ లోపల కూర్చొని ఆడేటివి ఔట్ డోర్ గేమ్స్ అంటే ఉదాహరణకు ఎండలో ఆడతారు అది క్రికెట్ కావచ్చు కో వాలీబాల్ కావచ్చు. కేవైనా
ఇండోర్ గేమ్స్ అంటే మనకు ఇది ఇండో ఇ ఇండోర్ గేమ్ అంటే మనకులా జస్ట్ లైక్ చెస్ గానివ్వండి, ఆ క్యారమ్ గానివ్వండి ఆ ఆ అర్థమైంది సార్ ఆ టేబుల్ టెన్నిస్
ఇవి లోపల ఆడతారు ఇక బయట అంటే గ్రౌండ్ గ్రౌండ్ లో బయట ఆడత్ అది ఔట్డోర్ గేమ్స్ అంటారు
మాకెరా ఖోఖో, క్రికెట్ గాని, కబడ్డీ గానీ, వాలీబాల్ ఫుట్బాల్ గాని హాకీ గానీ ఇలా ఇగ వగేర వగేర ఉంటయి గద సార్
ఆట ఆడుకుంటున్నాము కానీ పాతకాలంలో కొన్ని పాత ఆటలుండేవి అవి మీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా
ఈ కర్ర బిల్లా అని చాలా ఆడేవాన్ని నాకు ఒక కోరిక ఉండే సార్ మా అన్ మా అన్ కానీ గెలవాలన్న కోరిక నాకు ఎప్పటికి ఉండిపోయేది సార్ అందులో ఆ అది ఎం త ఆడితే మా అన్న నన్ను అంటే ఆయన బాగా ఆడేవాడు నన్ను చాలా దూరం అంటే చాలా దూరం ఇట్లా ఒంటి కాల మీద నడవాలే ఎస్స అలా నడ్ అలా నడ్ ఒప్పించేవాడు మా అన్న నాకు ఆయనని గెలవాలన్నది కోరిక బాగుండేది ఆ ఆ ఒక్కసారైనా ఆయన మీద గెల్ గెలవాలన్న కోరుకుండేది సార్ నాకు దాంట్లో
అలా ఉండాలి అట్ల ఉంటేనే మనము పాల్గొంటాం
అవును సార్ కర్రా అవును సార్ క కర్రా బిల్లలో నాకు ట్రైనింగ్ ఇచ్చిందే మా నా హా
ఆ ఇలాంటి పాత ఆటల్లో ఇంకేమైనా చెప్పగలరా
ఆ ఇంకా పాత ఆటలంటే చిలిపిగా ఇహి హి గో గోటిలు
గోటీలు ఆడతారా కూర్చొని ఆడతారు అది ఇ ఇండోర్ గేమ్ అది ఆడవాళ్ళు ఎక్కువ ఆడతారు
మా ఇంటి మా ఆహా అంతే సార్ గోలిలు గోలీలు అవి ఉంటాయి కదా
ఆ గోలిలండన గచ్చకాయలు అంటారండి ఓకే ఓకే గోలీలు ఆడతారు అది అఔట్డోర్ గేమ్
ఆ ఆ బయటనే ఆ ఆ అందరం కలిసి మా ఇంటి ముందట పెద్ద పందిరు ఉండేసారు అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం దానికి అది కూడా
పచ్చకాయలంటారు గచ్చకాయలంటే ఎందంటే ఐదు ఆ బండల్ తీస్కొని ఆడోళ్ కుసోని ఆడ్ పైచ్
అది కూడా ఆడుత అది కూడా ఆడేవాన్ని సార్ నేను స్కూల్లోకి వెళ్తే ఆ స్కూల్ లోకి వెళ్తే మా స్కూల్ స్కూల్ పక్కకు ఒక అమ్మమ్మ దగ్గర ఒక చెట్టు ఉండే ఆవిడ మ నాన్నగారికి తెలుసు కాబట్టి మేము ఎన్ని తీసుకొని ఆ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఓచ్చి స్కూల్లో ఆడేవాళ్ళం అప్పుడప్పుడు ఇంటికోచ్చాక మా చెల్లితో కాని ఇట్లా పక్కింటి వాళ్ళతో కాని కలిసి ఆడేవాళ్ళం అది కూడా నాకు బాగొచ్చు సార్ అది
అదే పలెటూర్లోలో మ్యేకపులి ఆట అని బదిరంగం అని అంటారు అది ఇప్పుడు కొత్తగా రూపు సంతరించుకున్నది అదే చెస్ అంటారు గెలుపోటమి అందులో గుర్రాలు అవి ఇవి ఉంటాయి కదా అక్కడేమో పులి మేకా అని ఉంటాది ఇక్కడేమో ఏముంట కులని ఉంటాయి గుర్రాలు ఉంటాయి ఏనుగులు ఉంటాయి రాజు ఉంటారు ఇట్లా పేరు మారింది కాగాని ఆ ఆటకు ఈ ఆటకు పోలికలు ఉన్నాయి చూడండి
అవును సార్ పులి మేక మేము ఆడేవాళ్ళం ఈవెన్ నైట్ అయింది అనంటే అప్పుడు టీవీ లేకుండే
ఉమ్
కరెంటు ఉండే పులిమేక బాగా ఆడేవాళ్ళం సార్
ఆటల గురించి నాకు బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు